ఆ చెప్పు రా.
విన పడుతుందా.
ఆ వినబడుతుంది.
ఏం‌ చేస్తారు.
ఏం లేదురా ఇంటి ముందుకు ఎవరు వచ్చి మాట్లాడుతున్నా.
వినపడుతుంది ఆ సౌండ్ ఆ సౌండ్ వినపడద్దు కదా. అది వాల్యూమ్ కొంచెం తగ్గించుకో అక్క ఫోన్ లో సౌండ్ తగ్గించుకో
ఓహో చెప్పం ఏ చెప్తా మ షాపింగ్ పోనారా
షాపింగ్ లేద్ అక్క
హ్మ్
ఏం వద్దు లే మీరే చేసి రాషాపి అ స
షాపింగ్ అంటే పిల్లల గురించి ఊకే ఆటు ఇటు పోతా వత్త
హా
హ్మ్మ్
అయితే సారీని ఫ్రా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకుంటాం కదక్క చున్నీ వేరే ఎసుకొని వేసుకోవాల
చున్నీ ఆ తీసుకోవాలి
బయట తీసుకోవాలా చున్నీ
చున్న వేసుకుంటలేదు మాకు ఇద్దమ్మాయి అయితే చిన్న పాపలెక్కనే కుడుతాను
సుకోల్ గాని నేను వేసుకోవాలి కద
ఏ నువ్వు వేసుకోకుంటే మంచిగా ఉండదులేగానీ
ఆ నేనే వేసుకోవాలి కాబట్టి చున్న బయట తీసుకోవాలా ఫ్రాక్ కుట్టించుకుంటే అంటన
చున్న లెగ్గిన్ హ్యాకిలా
హ్మ్ ఆ లెగ్గిన్ తీసుకుంటే గాని చున్ని మాత్రం తీసుకోవాలి కన్ఫర్మ్ గా
హ్మ్
అయితే ఇట్ల అంమరిళ్ల ఫ్రాక్ లాగా ఉుట్టిన ఆ డ్రెస్లకి చున్నీ కూడ శారీలో వస్తుంది కానీ ఆత్తు అట్లా అని చెప్ తే నేను అనుకుంట
సరిపోదు ఒక ఫ్రా ఒక ఫ్రాక్ మొత్తం పడతాం శారీ
సారీ కదా
హ్మ్ ఒక్ ఫ్రాక్ మొత్తం పడతాంది
బ్లౌజ్ పీసా ఏది ఇస్తావు అక్కప పైన
మొత్తం సేము సేమ్ ఉంటాంది శారీని బట్టి ఇగ
సారీని బట్టియా అంటే బ్లౌజ్ కలర్ వేరే ఉ టాది. అంటే పైన వేరే వత్తది కదా పైన పాట్టు
పైనపాటు వేరే ఉట్టుకుంటే, కుట్టుకోవచ్చు కాని. దినికి ఈమెకయితే మొత్తం సేమ్ గుట్టాలి మమ్మీ అని కుట్టి పత్తాంది. ఆ కొంగు ఇట్లా పైపాటు కేపిస్తలేదు.
ఆహ్ బ్లౌజ్ ఉంటది. కదా అక్క బ్లౌజ్ పాటు కుట్టించుకుంటే బాగుంటదా. మరి
ఉహ్ మరే మంచిగా ఉంటే చూద్దం. తి ఉహ్మ్ దాన్ని చూస్ సారీని బట్టి మనం డిసైడ్ కావాలే
డిసైడ్ కావాలే అంతే
ఓ ఇంకా రెండు ముడ్ కట్ చేస్ పెట్టిన. అవ్వీ ఎన్నడుగుట్డుడు అయ్యితదేమో.
ఇయ్ నిమ్మళంగా తిరిగా ఉన్నపుడు కుట్టాలే ఇప్పుడైతే మొత్తం బ్లౌజులు శారీస్, ఫాల్స్ ఇవేనా
ఉహ్మ్ అంతే.
ఇప్పుడు సమ్మరు వాళ్ళు
ఇప్పుడు ఒకటి గుట్టాలే, బ్లౌజ్ కుట్టాలే, శారీ ఫాల్స్ రెండేయాలే.
అవునా
కర్రెన అటు సైడు. వేరే వాళ్ళది మ్యారేజ్ డే ఉన్నాద్.
ఇగ నిక్ తెలుసు గానే వళ్ పేరు ఎందుకుగాని మ్యారేజ్ డే ఉన్నది.
అవునా ఉహ్మ్ ఉహ్మ్ మ్యారేజ్ డే ఎప్పుడు
వేరే వాళ్ళది. ఇవ్వాల్నే కాకపోతే సాయంత్రం అవి తీసుకుంటన్నాన్నాది.
వామ్మో! ఇవాటిది ఇప్పుడు అందియాల సాయంత్రంకి.
ఆ మొన్ననే ఇచ్చింది గాని నేను. ఇగా నీన్న కుట్టిన మెషిన్ మీద్ ఒకటే ఒకటి కుట్టి. ఇగా మీటింగ్ ఉంటే పోయిన
అవునా
చిన్నమ్మ కాడికి పోయిన
ఆహ్
చిన్నమ్మ క్ కాడికి పోయొచ్చి కూడా ఫాల్స్ ఏసిన
అవునా
తెరవలే! ఇగా ఇప్పుడు ఆమె గుట్టి అందియ్యాలే అని చూత్తన్నా.
కుట్టల్ లాందివాలేగామేకు
అందిస్తా
ఉహ్ హు
టైం చూసుకో
టైమా టైము అయిత లేదు అనుకుంటఅక్క
హ్మ్ చూసుకుంటూ మాట్లాడు ఎందుకంటే ఇంతసేపే నాదిపోయింది అయితే నా ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండే గూడ అందుకే
ఆ ఈ ఫోన్ ప్రాబ్లమ్ వాళ్ళ కూడ పోతాన్నాయ్
ఆ ఫోన్ ప్రాబ్లం ఉన్నది నాది
మధ్యనే నాకు ఎన్నదిగా అనిపిస్తలేదు ఆయన అే అంటే వత్తదిగా వచ్చక్క కొంచెం లేట్గానైనా
రేటింగ్ గొత్తలేదురా
రేటింగ్ వత్త లేదా అదొత్తనయి కదా నాకు వచ్చినట్టు
ఎట్ట కొడుతానవ్ మరి
నేను ఫైవ్ అని కొట్టుకుంటానా
హ్మ్ నేను కూడా ఫైవ్ అనే కొడతాను గాని మాట్లాడ నిదానికి కూడా ఫైవ్ అని కొడితే ఏమొత్తాది
మాట్లాడాలి కదా మనం టెన్ మినిట్స్ కంప్లీట్ అయితేనే అది వాలిడ్ అయినట్టు
ఆ అవును
అంటే టెన్ మినిట్స్ ముందు అయిన కూడా మాట్లాడినంత మందము వ్యాలిడ్ అయి
హమ్
ఇప్పుడు వన్ మినిట్ టెన్ రూపీస్ చొప్పునా టెన్ మనిట్స్ క అన్న రూపీస్ కదా మనం ఎన్ని మినిట్స్ మాట్లాడితే అన్ని మినిట్స్ డబ్బు యాడ్ అయితాయియని చెప్పి చెప్పారు కదా హమ్
మీ మామ ఫోన్ చెప్స్తాం మీ మామ
ఎవరు మా మామ
మీ మామయ్య
ఎందుకు
ఏమో నాకేం తెలుసు ఫోన్ ఎత్తుతే తెలుత్తది.
ఫోన్ ఎత్తి తే తే
ఉ
ఏం పని మీద ఎత్తాండు.
కట్టెయనాంక ఎత్తుద్ది మళ్ళి
ఎక్కడున్నాడొ మావయ్య
ఏమో మనకేం తెలుసు. మా నాన్న డబ్బులు అడిగిండట టూ తౌజండ్ ఫైవ్ హండ్రెడ్
ఆహు
మొన్న ఫోన్ చేసి మమ్మీ నేను సోమవారం కొడతగాని డాడీకివ్ డబ్బులు అన్నడు. సరే బాబాయ్ అన్ని నేనన్న
ఆహా ఐతే అవి ఒడిదోడు కావచ్చు.
ఉ, కొడతాడు కావచ్చు, కొట్టిండొ మరి నేను ఇగ చూసుకోలే
ఆహు
ఏం చేస్సారు ఇంకా
హే ఉన్నది ఇగ మిషన్ కుట్టాలి అటు కొట్టుకుంటన్ పానం నాకు చాతన్ ఐతలేదు, ఆ ఇటు కొట్టుకుంటాంది అటు కొట్టుకుంటాంది.
పనుల మీద కొట్టుకుంటయి.
ఇంక ఇల్లు ఉడ్వలే ఇల్లు ఉడ్వల ముందు
ఆ
కడుపునొప్పి లేత్తాంది, కొంచం అంతా
ఎందుకు
ఏమో తెలీదురా నిన్నట్నుంచి నొప్పలేస్తాంది, లేతే మొన్న తంమ్సప్ తాయిన కొంచెం ఆ ప్రాబ్లమ్ ఏమో అనిపిత్తాంది నాక్ కొంచెం కిడ్నీ ప్రాబ్లం ఉంది, అంటే స్టోన్స్ ఉన్నయ్.
అవ్ న
సప్ తాయిన కొంచెం పడదు మరి దాని వల్న ఏంది అనిపిస్తాంది అసలు
హ్మ్ హు అంటే కిడ్నీ స్టోన్స్ ఉంటే థంమ్సప్ తాగద్దా క
ఆ కూల్ డ్రింక్స్ తాగద్దు, కూల్ లింగ్స్ తాతే నొత్తది కంపల్ సరి స్ప్రైట్గ ఏమనిపియదు.
ఆ
దంమ్ సప్కె కొంచెం ఎఫెక్ట్ పడుతది.
ఊహు
చిన్నగ పడి పోయినప్పుడు తాగిన దాగినందుకు అ ఎండకు గొంతు ఆవిరయిపోతాంది కూల్ కూల్ డ్రింక్ అంటే ఇక అది ఒకటే ఉన్నాయంట కూల్ వాటర్ లేక అది తాగినందుకు ఇక నాకు నిన్నటి నుండి చూపెడతంది ఎఫెక్ట్
ఆహ! అంటే కడుపు నస్తదా లేకపోతే కిడ్నీ సైడ్ ఏమైనా నొప్పి ఉండిస్తద
అయ్యా కిడ్నీ సైడ్ కిడ్నీ నొప్పులు వత్తయి నడుము నొత్తది. పొత్తి కడుపులో కూడా నొప్పి లేస్తదన్నట్టు
అవునా
ఆ నొప్పి లేత్తది.
ఇంగ అంటే చూపిచ్ కున్నా నక్క
అంతకుముందు చూపించుకున్నా గాని అప్పటి నుంచి నేను మళ్ళీ మందులు వాడితే పడతలేవు మందులు ఒకటిేసుకుంటే ఒక రోగం తయారైతుందని మందుల మింగుతలేను కానీ ని అన్నయ్య తెల్లవళ్ళు ఇత్తడు.
తెల్లవల్ తాగుతావా
అదేదావుత అదే మేడిసిన్ ఇగ నాకు
ఆహా! ఏ అదేతాగుతరు కదా ఎ
హా హా నిన్న సాయంత్రం తీసుక చ్చిండు గానీ ఒక్కటి గ్లాస్ తాగిన కక్క వచ్చినట్టు అయితంది అంత ఎట్న అయితంది ఇంగ తాగలే ఈ వాంతింగ్ చేసుకున్నా అంటోడ్ వో ఒకటోది ఎందుకని అది ఆగల
ఊహు నార్మల్ గా రెండు రోజుల్కు ఒకసారి మూడు రోజుల్కు ఒకసారి తాగుతావా వన్ వీక్ అట్లా తాగుతావా
ఏ రెండు రోజలుకి కోసారి మూడు రోజులకి ఒకసారి తేత్తాడిగా ఎప్పుడో గుర్తు
అయ్యో తాగుతరు గద గ కిడ్నీ స్టోన్ ఉన్నవాళ్ళు టెన్ మినిట్స్ కంప్లీట్ అయ్యింది. ఇది ఏంటి హ్యాంగ్ పో తన్నా
ఆ రెడ్ బటన్ నొక్కు కట్ చేయ్ కట్ చేయ్.
కట్ చేయడమేనా